హలో
హలో
హలో బాగున్నావా అక్క
ఏదో ఉన్నా గదా ని దయవల్ల గిట్లా
నా దయ ఏముంది నువ్వు మంచిగా ఉండడానికి
ఆ
నాదేముంది నువ్వు బాగున్నావా అని అడిగితే
ఉన్నా మీ దయవల్లా మీ దయవల్ళ అట్లున్నా
హ్హ్ ఏం చెత్తన్రు
ఆ ఏముంది నాకు కొడుకునీ లేపింది నా బిడ్డ
మ్మ్
వాళ్ళ అయ్యకు ఏది లేదు
పెళ్ళికి పోతననే గదా ఇయ్యాల ఏమాయె
పోతులేడు పెళ్ళిపోతలే ఏం పోతలే పన్నడు మంచిగా కరెంటు పోయింది కదా ఇ పిలగాడు లేసిండు
హ
తిన్నము
ఏం కూర తిన్నాం తిన్నాం తిన్నాం ఏం కూర
మా ది ఎర్ర పప్పు ఇది మైసూర్ పప్పు మాది
మాది క్యాబేజీ పప్పు
నా బిడ్డ వాళ్ తమ్ము నిమ్మటి పడుతా మా ఆయనకు పట్టుకో అని చెప్తాను కాని ఆ
అటుకోట్లేడ
పట్టుకుంటాడు పట్టుకోకుండా ఏం చెతడు పట్టుకుంటాడు అంటే ఏమైనా తెల్ దశ బొమ్మలు వట్టి తడు ఇగ గ అంత
ఇంకా అంతకు మించ వసేది వేయ లేదు
ఉ సరేన్న
ఆ
కమిత్తను మీ తమ్ముడు పోతున్నాక స్కూలనే ఉంటా నేను
ఆ ఉంటోడు మరి ఇం ఎతడు తప్తదా
ఏ జత నా స్కూల్ని
ఏం లేదు రాన్ పోన్ ముప్పై ముప్పై ముప్పై చట్ల అరవై రూపాయ రజల ఇవై రూపాయలు పెడితే అల్లా మూడు వేలు అటే కట్ట అతానే వీళ్ళకి వచ్చేద మూడు వేలు ఏముంది అల్
ఆ
ఆ అన్న ఉంట్రయా
మరి ఆడు ఉండి ఏం చెతారని
ఏం లేదు అంగులు వాళ్ళు ఉంటాడా టైం పాస్ కి
మా ఫోన్ హత్తారు బాల్కవలు
ఎతుతలేరా
ఎతులరు
వాళ్డుుమాారంగా ఎస్తారు ఏద ఏమైనా పని మీద ఉన్నారో ఆ పని మీద ఉంటే ఎస్తారు
ఏం పని ఉన్నారు అబ
వాళ్ళకు స్కూల్ ఇప్పుడు కొత్త వాటికి బుక్లు బెంచలు అవి పని చెప్తారు లకి
చెప్తారా
ఆ
చెప్తారా
ఆ చెప్తారు చెప్తారు అదే ఇతల టూర అయితే
ద పూరగాల కుందానాళ సారు
ఇ తప్పదు అదకిళ్లిరన్నా అప్పుటి తప్పదు
అ
ఆ సర అదు
చర ఇవలా
వాడో బస్ మీద విీడో బస్ మీద పోతారు
అవునా
ఆ అప్పుడు ఒక బస్ మీద ఇద్దరు పోయదు కాగాని ఇప్పుడు ఊ రెండు బస్సులల్లో ఇద్దరు
ఆహా
హ
ఓ
ఏం చెప్తారు ఇంకా వచ్చిండ మీ తమ్ముడు రోజు వస్తాడు ఒక తమ్ముడు
ఒల్సిడు
ఈ ఎత్తనా
అక్కడ వాళ్ళది ఒకటి పెళ్ళి ఉన్నది వాళ్ళకి జాబ్లు ఉన్నాయ అని చెప్పి నిన్న అన్నా ఆడ పూలు పచ్చితంటటా
పువ్వుల
ఉ పెళ్లి కదా
ఓ ఆహా
తోరణాలు తోరణాలు కడతారు కదా వామో సోపతి నీకే మెరక అంది సోపతి చిన్న సోపతి కాదు అంది
ఉ
వానికి ఇది అది అని ఎవ్వరు లేదు ప్రతి ఒక్కరి తోని సోపతి పెద్ద చిన్న అని ఎవ్వరు లేరు
ఉ
ఉ ఏమో సందీప్ అన్న కూడా గిఫ్ట్ అయిండు
వాడు తాగకుండా ఉంటే సరిపోతది తాగే పాడేసుకుంటాడు
ఏ ఫ్రైన్ అదల ఉంత ఉన్ మళ
ఉ
ఉ సందీప్ అన్నకి కడుపు ఖరాబ్ అయింది మస్తు ఇబ్బంది పడు తాండు
ఏమైంది
కడుపు కడుపు ఖరాబు అయిందని తెలుసు పోవాలి ఇగ కడుపు కరాబ్ అయితే ఏమైతుది పోతాం వత్తాం గదే అయిది అన్నకు కూడా
ఆహా
వారం రోజుల నుంచి కౌసు కూరలు పెడతాన ఆ
ఉ ఏం లేదు నవ్వుతున్న
అవును
ఉ
ఇంకా ఏం చేతన్నావ్
ఏం లేదు తిన్నా కూర్చున్నా ఇగ కోడి అరుపు
ఆహా
ఉ హు
ఈగో ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి ఛార్జింగ్ పెడతాడని ఇత్తన్న అన్నకు కరెంటు కూడా లేదు లేదు ఒక ఫోన్ ఉంది ఫోన్ తెచ్చిండు ఇంతసేపు
ఏ ఊకె కరంట్ పోతంది ఉల్లా పిచ్చిలేెతాంది
అవును కరెంట్ ఎందుకు పోతా ఇట్లా
నిన్న పోయింది ఇప్పుడు పోయింది ఏందో ఏందో
ఉ హు
నువ్వు పర్పుల్ డాట్ కమ్లా ఆర్డర్ చేసినవా
ఆ
ఎంత పడ్డది ఒక్కటి
దానికి రెండు వందల పడ్డది
ఉ హు నేను మీషోలో ఆర్డర్ చేసిన
మీషోలో ఫేక్ ఉంటాయి కథనే
ఏమో నాయి మంచి గా ఉన్నాయిగా నువ్వు ఎప్పిన కాంచి భయ అవుతుది మళ్ళీ నాకు ఫేక్ అద్దె బుగ్గ అని
అ పరుపులోనే వర్తు అయ్యో అయ్యో నా కొడుకును ఆగం జెత్ తనే పండుకున్న లేపుతాందే ఊకే ఈ పిల్లా
కొట్టిష్పటకన్నాట మీగా గావురం జెత్తాన్నవు.
మ్ ఏం కొడతావ్ చిన్నపిల్లను వాళ్ళ అయ్యనైతే పట్టుకోమంటే గింత శాత కాదు. అటు ఇటు ఓతడు నా మీదనే ఇష్ పెడతాడు.
అ
అయ్యో దిక్కతలకు దెబ్బ తాగించుకున్నదే ఘోరంగా తాగించుకున్నది తలక్ తలకాయ వలిగిపోయింది ఆ ఫోన్ ఉంటేనైతే వేర లోకమే ఉండదు. మీ అన్నకు
ఉమ్ ఎడ్తాందా
యెడ్తాదా మరి ఆ చిన్న మెదడు చితికిపోయేదాక మీ అన్నకు అదే కథ
ఉమ్
నా కొడుకు లేసిండు ఇగ ఇగ యుద్ధానికి సిద్ధం అంటాడు ఇగ ఏడ్తానికి
వాడి ఏడుపు నవ్వువతది నాకైతే
అ మీ తమ్ముడు ఫోన్ జెతాండు ఇప్పుడు ఇప్పుడు తీర్నటుంది. ఉమ్
ఆహా! చూసుకున్నాడేమో ఇప్పుడు ఎత్తండిగా
ఆ కట్ జెత్తంటే ఎత్తండు వాడు ఇప్పుడు ఇంక ఏం జిత్తానవ్?
ఏం లేదు ఖాలి.
మీ అన్నకు ఎవరినైన్నా ఒక్కరినన్న తీసుకోని చెప్తా అంటే తిరిగినంత సేపు తిరగాలే వచ్చినంక ఇంట్లో వండుకొని ఫోన్ చూడాలే పాలు కక్కుతండు పిల్లగడమె ఏషే ఆగానికి తెల్సానే పాలు కాక్తండు అన్న గూడా ఉలుక్ ఉండదు పలుకుండదే నా మా ఆయనకు
ఎంజేయలేనో పాట పాడిస్తున్నాడు. మీ అన్న నాతో ఏం జేయాలే?
మా తమ్ముడు నా గూడ ఎత్తండు ఫోన్
అవునా ఆహా పని అయిపోయినాట్
ఉమ్ పని అయిపోయిందేమో తి తిన్నడో లేదో పాపం గోరంగా బక్ క్కగా అయితండు వాడు అసలు
ఉమ్ వాన్ ఈ వయసు నుంచే కష్టపేడతారు మరి మీరు
ఉమ్ మరి ఏం జెత్తడు చేసుకోక పుట్టిందే పేదఇల్లల్లా ఆ మాత్రం చేస్కోవద్ద
షిబ్బ ఇంకా పెళ్లిలు గిట్ల చదువుకునే వయసుల చదువుకోవాలి. ఇగ పనుల మీద పడుతాదా రోటే పోతది మొత్తం ఉమ్
వెట్టాలి కదా సదువు మీద
నిజానికి మరి వాస్తవానికి సదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే వేరే దారి పట్టాల్సిందే ఆ దారినే పోదామంటే అది కుదరదు.
కుదరదు ఆ నాకుతెలుసు కావట్టి చెప్తాన్న.
వేరే వ్యాపారము ఏదోటి చేసుకుంటేనే నయం. దాని మీద లేనప్పుడు మనం ఎంత చేసినా కూడా ఆ మెదడు రమ్మంటే వత్తద మన కాడికి ఇలా పక్షంశ రమ్మంటే వత్తదా?
ఇంటర్ ఏసి డిగ్రీ అట్టట్ట సవ్ చూపిచ్చి డిగ్రీ ఇంటర్ ఏసడుతోనే ఇంగా వాన్ని ఖానిస్టేబుల్ ప్రిపేర్ ఏపియాలే.
అవునా
డిగ్రీ ఓపెన్ రాసుక్ కున్న ఏం కాని కానిస్టేబుల్ బాగా ప్రిపేర్ యేపియ్యాలె. ఎట్లయిన వాడు హైట్ ఉన్నాడు, వాడు ఉరుకుతడు, వాడు బరువులు వడతడు, ఓ సదువు గట్టిగా సదువ్ పియలే ఆ ఓన్లీ ఆ కాన్నె కనిస్టబుల్వె.
అహ ఆ సదువు గట్టిగనే ఉంటద్.
ఎమ్మో అడగాలె, వాడు ఎం అంటడొ సూడాలె.
ఓం రాపియి. ఆ కానిస్టబుల్ జాబ్లకి లక్ష మంది రాశి, విఫలం అయితార్రు. అంతంత సదువులు ఒచ్చిన వొళ్ళే మరి ఎట్లా.
చదువుతోనే కాదు ఆడ వొయ్యేది, మెయిన్ మన గ్రౌండ్ ఈవెంట్స్ తోని కూడా వొతది.
ఉహ్ పోతదా.
ఈవెంట్స్లో గట్టిగ కొడితే మెయిన్స్ లో వెళ్ళొచ్చు తెలుసా.
అవునా
ఆ అదే ఈవెంట్స్ లో మంచిగా ఉరుకుడు రావాలి, షార్ట్ పుట్ వేయాలి, లాంగ్ పుట్ ఎత్తే మొత్తం వెళ్తరిగ.
అట్లా కాదు గి ఆర్మింగ్ పంపిత్తె మంచిగ ఉంటది కదా.
ఏం వద్దు వామ్మో వచ్చిన పదివేలయినా సాలుగని మా ముందు.
మీ ముంగట ఉన్న అంటే మాడు ట్రిప్ పెళ్ళాం, పిల్లల్ని ఎట్ సాగాలే, చిన్న వయసుల పోతే.
ఆ అప్పుడు పెళ్ళాని, పిల్లల్ని వదిలేసుకొని పోయి ఏ దేశమ్ లొ ఉండుడు. ఏం అందం పాడయింది. సరే. మరి, బాయ్ ఆ.